హలో
హలో
హలో వినివిస్తుందా పండుగలు దగ్గర పడుతున్నాయి నీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం
మరి మీకు
నాకైతే దీపావళి చాలా ఇష్టం దీపావళి అలంకారణలు స్వీట్ ట్ అన్ని చాలా బాగుంటాయి
నాకు కూడా దీపావళి చాలా ఇష్టం కానీ సంక్రాంతి కూడా నాకు చాలా స్పెషల్ గాలీ పతాలు ఎగిరి వేయడం చాలా ఫలింగా ఉంటా ఉంటుంది
అవును సంక్రాంతి చాలా సంప్రదాయంగా ఉంటుంది ఆ పండుగల్లో చేసే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి
నిజమే ఆరిసెలు గారెలు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటాం మీ ఇంట్లో పండగకి ఎలా ప్రిపేర్ అవుతారు
మేము ఇంటికి ఇంటిని శుభ్రం చేసుకుంటాము ముగ్గులు వేస్తాము కొత్త బ ట్టలు కొనుగోలు చేస్తాము అందరం కలిసి స్వీట్లు తయారు చేస్తాము
చాలా బాగుంది మా ఇంట్లో నేను లైట్లు వేయడంలో సహాయం చేస్తాను
హా మా ఇంట్లో కూడా అదే వంటలు చేయడం పెద్ద పని కదా
మా హోలీ పండుగ నచ్చుతుందా మీకు
నచ్చుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి రంగులతో ఆడుకుంటాం ఫన్ కాని తర్వాత శుభ్రం చేసుకోవడం కష్టం టమే
ఆ
హలో
ఫ్రెండ్స్ నిజమే కానీ ఫ్రెండ్స్ తో ఆడితే చాలా ఎంజాయ్ చేస్తాం
అవును పండుగల అంటే కుటుంబంతో గడిపే సమయం ఆనందం విశ్రాంతి అని అన్ని కలిపి ఉంటాయి
ఖచ్చితంగా పండుగల వల్ల మనం అందరం కలిసి ఉంటాం
ఇంకా కొత్త బట్టలు వేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది
కొత్త భట్టలు మనించి తిండి సెలవులు పండుగలంటే ఇది కదన్నారు
నిజంగా పండుగలు జీవితం మరింత రంగులమయం చేస్తాయి
సరే ప్రతి నెల ఒక పండుగ ఉంటే ఎంత బాగుంటుందో
హా అవును జీవితమే ఒక్క పండుగలా మారిపోతుంది
అ
అలా అయితే స్కూల్ ఏదో ఆఫీస్ కి వెళ్లాల్సిన పని ఉండదు కదా
అందరూ తీసుకుంటూ ఉండొచ్చు
అది కూడా నిజమే కొంచం గ్యాప్ ఉంటే ఎదురు చూ ఉంటుంది
కానీ గ్యాప్ గ్యాప్ రావడం వల్ల ఎదురు చూసుకుంటూ ఉండడం చాలా బాగా అనిపిస్తుంది వెంట వెంటనే వస్తే అంతీ
అవును ఉదాహరణకి ఉగాది వచ్చినప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభం అనిపిస్తుంది చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది
ఉ ఒకసారి ఇన్స్పిట్ అయ్యిపోయిన
ఉ అవును ఉగాది రోజు పచ్చడి తినడం కూడా ఒక ప్రత్యేకతనే కదా
కూడా ఉ షెడ్ రుచులు ఉంటాయి కదా ఆ షేడ్ చూచులో మనిషి యొక్క జీవన విధానాన్ని చూ చూయిస్తారు
గ్యాసు అవును పచ్చడిలో ఉన్న రుచులు జీవితంలో అన్ని భావాలను సూచిస్తాయి అంటారు
ఉ
అది చాలా మంచి ఇదే కదా
ఉంటాయి
హలో
హలో మీకు ఇంకా ఏ పండగ అంటే ఇష్టం చాల
నాకు ఇంకా దసరా అంటే కూడా ఇష్టం
ఏం చేసుకుంటారు మీరు
దసరాకి బతుకమ్మ చేస్తాము కొత్త డ్రెస్లు వేసుకుంటాం అందరు కలిసి బతుక మ్మ ఆడటం
జితం బొమ్మల కొలువు చేయటం చాలా బాగుంటుంది దీపావళి
అవును ఇంకా అమ్మవారి అలంకారణ కూడా ఉంటుంది పూజలు
అవును ప్రత్యేకంగా దీపావళిని జరుపుకుంటారు లక్ష్మీదేవిని పూజిసు ఒపులు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని చాలా బాగుంటుంది పిండి వంటలు
ఈ కాలంలో కూడా మన సంస్కృతి మర్చిపోకుండా ఉండటానికి పండు గలు చాలా అవసరం
ఇందా మా పండుగ దీపావళి
అచ్చమ్మదే చిన్న చిన్నపిల్లలకు కూడా పండుగల గురించి చెప్పాలి
సాలేపు జరుపుకుంటా
అవును వాళ్ళకుక్ కథలు చెప్పాలి ఎందుకంటే ఆ పండుగ జరుపుకుంటున్నామో వివరించాలి
దీపావళి ఉంటే దేని గురించి జరు
కథ చెప్
ఆ పతకం అంటే అలాంటి ఇన్ని తెలియజేసేట్టుగా వివరించాలి వాళ్ళకి వివరించి చెప్పాలి పండగ కన్నా ముందు
ఖచ్చితంగా పడుగలు కేవలం సెలవు కాదు వాటికి ఉన్న విలువ తెలుస్ కోవాలే
విలువలతో కూడి ఉన్నాయి మన ప్రతి పండగ మన కున్న ప్రతి పండగ విలువతో కూడి ఉన్నది
ఈసారి మా ఫ్యామిలీతో కలిసి పెద్దగా సెలబ్రేట్ చెయాలని అనుకుంటున్నాను నువ్వు
అంద రమా చాలా బాగా జరుగుతుంది కీడా ఫ్రెండ్స్ తో చాలా బాగా చేసుకుం చాలా బాగుంటుంది
చాలా బాగుంది ముందుగానే ప్లాన్ చేస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు
హ్ ది కూడా ప్లాన్ తీస్తారు ఊర్లో పెద్దలందరి నుంచి ప్లాన్స్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి ఏమేం చేయాలని ప్లాన్ తీసుకొని మీ దెగ్గర ఎలా చే